హలో హాయ్ అండి ఏం చేస్తురండి
ఏం చేయట్లేదండి ఊరకనే ఉన్నాము
అవునండి
ఉమ్ మీరేం చేస్తున్నారండి
లేదండి ఖాళీగానే ఉన్నానండి ఊ ఇప్పుడే మా బాబు బయటికెళ్ళిండు వాళ్ళ నానమ్మ తోటి ఆ బయటికెళ్ళిండు అనమాట ఉమ్ ఆడుకోనీకి ఎళ్ళిండు బాగా గాలి బాగొస్తుందండి
ఇక్కడ మా దగ్గర కూడా సేమ్ అండి
అండి ఆ ఈ గాలికి ఫీవర్ వస్తుది అయినా వినట్లేడు ఊక బయ ట బయటికెళ్దాం బయటికెళ్దాం అంటే తీసుకెళ్ళింది వాళ్ళ నానమ్మ ఆ గాలి ఊ కొంచెం ఈ గాలి కూడా మంచిగా ఉండదు కదండి
ఊ అవును వర్షాలు పడ్డాయా అండి ఈ మధ్యలో
లేదండి ఇక్కడ ఇక్కడ ఏం లేదండి నార్మల్ గా లై ట్టుగా ముసురు అంటారు కదా అట్లొచ్చింది ఉమ్ ఏ ఇక ఊర్లలో అయితే పడు సైడ్ అంటే చాలా వర్షాలు అంటా ఉమ్ ట్లా ఇప్పుడు పొలాలు ఏమో అవే పత్తి ఏస్తరు కదండి పొలాలల్లా పత్తి గింజలు పెడతారుగా ఎట్లా కరా వేస్ట్ అయితాయి కదండి వాళ్ళు ఎంత వెట్టి లాస్ అయితారు కదా ఇప్పుడు మాకుందండి మమ్యా వాళ్లకి ఫైవ్ ఎక్రాస్ ఉన్నాయి అదే వాళ్ళు పె ట్టిరంట చాలా వర్షం అంట గాలి బాగా వాటర్ అన్ని ఇట్లా నిలిచిపోయినాయంట ఈ వర్షం కూడా ఏంటంటే పండిన దగ్గరనే పడుతుందండి అవునండి ఇప్పుడు అట్లా పెట్టాలంటే ఎంత కష్టము ఫస్ట్ దున్నాలి పొలము హ్మ్
అవును
ఆ దానికి దానికి ఫస్ట్ అట్లా చేయనీకి వన్ ల్యాక్ కావాలి క్లీీన్ చెయ్యనీకి క్లీీన్ చేయనీకి వన్ ల్యాక్ టూ ల్యాక్స్ అయితాదండి మళ్ళా గింజలు పెట్టడానికి దానికి ఒక ప్యాకెట్‌కే సి క్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉంటదండి ఒక ఫైవ్ ఎక్రాస్ కైనా ఒక టెన్ ట్వంటీ పైననే పడతాయిడి ప్యాకెట్స్ ఆ మళ్ళా అవి వేస్ట్ అయి తే మళ్ళీ పెట్టాలంటే మళ్ళీ కొనుక్కొచ్చుకోవాలండి వర్షం వచ్ఛినా కష్టం ఆ లేకున్నా అంటే వచ్చినయి అన్ని వస్తానేమో మధ్యలో ఎక్కడ్నన్న పోయిందనుకో పెడతారండి పోకపోతే ఆ మత్తం రాకపోతే మళ్ళా ఎంత పంట న ష్టం అండి ఎంత బాధపడాల్సి వస్తది కదా ఉమ్ ఉమ్మ్ కానీ అవునండి ఒకసారి ఏమో చాలా బాగా అనిపిస్తాది అబ్బ మంచిగా కా మంచి గుంది వాతావరణం అన్నట్టు ఉంటది ఒక్కొక్కసారి ఏమో పంట నాశనం చేస్తది వ చ్చి ప్లస్ ఈసారి వర్షాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి కరువు వస్తది అనేసి అంటున్నారండి అవునండి ఇంగ అట్లనే నిజంగా చెప్ చెప్పేది ఒకసా ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగా ట్విస్ట్ ఇస్తారు అండి వాళ్ళు కూడా చెప్పేటోళ్ళు ఆ కదా ఒకసారి ఏమో వస్తది అంటారు ఒకసారి ఏమో రాదం టారు ఒకసారి ఏమో వస్తది అంటారు
ఉమ్మ్ అవుండి ఈసారి సమ్మర్ కూడా బాగా ఎక్కువన్నాది కదండి ఎండలు అయి తే వర్షాలు చాలా తక్కువుంటాయి కరువు వస్తది సో పంటలు కూడా ఏంటంటే వాటర్ తక్కువ యూజ్ చేసే పం
పంటలు ఏసుకోండి అనేసి చెప్పింది అనమాట గవర్నమెంట్ అవునండి అట్లా కూడా మళ్ళీ ఇదేంటంటే పంటలు ఎప్పుడేయ్యాలో కూడా డేట్ ఇచ్చిరంట ఇచ్చిర్రనమాట జూ జూనొ జులై జూన్ ఎయిట్ నుంచా ఏమో ఇట్లా ఎయ్యాలి స్టార్ట్ చేయాలి ప త్తికి అనని చెప్పిరు సీడ్స్ పెట్టనికి ఆ అయితే మళ్ళీ అట్లా పెట్టినా కూడా ఏం లాభం అండి ఇట్లా ఇట్లచ్చి ఖరాబ్ చేసింది మొత్తం ఉమ్మ్ అదే అండి ఇంగ ఇది మన చేతిలో లేదు కదా, మా ఆయన చె ప్పినట్టు చేస్తాం బానే ఆయన చెప్పినట్టు చేసి ఇప్పుడు మన పంటలు నాశనం చేసు కొని ఇట్లా అమౌంట్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా ఆ ఇప్పుడు సొంతంగా సొంతంగా డబ్బులుండి పెట్టేటోళ్ళం కాదుగా రైతు అన్నప్పుడు ఎడ్నో ఒక దగ్గర అమౌంట్ తెచ్చే కదా పెట్టేది, బ్యాంకులలో అని అట్లనీ ఈ రుణమాఫీ అయితయని అట్లా తెచ్చుకుంటరు లేకపోతే అట్లా రుణమాఫీ గుడ చెయ ట్లేలేరు కదా వీళ్ళు
అవును కొం
కొంచం లేచిటప్పుడు ఒక టూ ఇయర్స్ బ్యాకో ఏమో టె అస్సలు చెయ్యట్లేదు, ఇట్లా మా మమ్మీ వాళ్ళు గుడా ఒక వన్ ల్యాక్ టూ లాక్స్ తెచ్చుకుర్రనమాట, అయితే అసలు వాళ్ళకి చెయలేదు అసలు రావ్ లే కొన్ చేసిన వాళ్ళకేమో చేస్తుండే, చేయని వాళ్ళకేమో చేస్తలేడు అనమాట
అవునండి ఫస్ట్ ఏమో వన్ ల్యాక్ లోపు ఉన్న వాళ్ళకేమో చేసారని అన్నారండి.
తర్వాత మళ్ళీ ఇంకేం చేయలేదు కా అట్ల గుడ అండి లాక్ ఉన్నొలకు కూడ చేయట్లేడు కొంతమందికి చేసిండనమాట అదే అదే రైతు బందు కూడా ఏయట్లేదండి, రైతు బందు ఏస్తారు కదా. అవునవునండి
కేసీఆర్ ఉన్నప్పుడు ఇయర్లీ టూ టైమ్స్ ఏసే వాళ్ళండి.
అవునండి సిక్స్ మంత్స్ కొకసారి ఏసేదిది మంచిగా కట్ టైం కి ఏసేదే పెన్షన్లు గుడ కరెక్ట్ టైమ్ కి ఇచ్చేదనమాట ఉమ్ అవునంట అచ్చినప్పటి నుంచి ఏవి సరిగ్గా లేవట రేషన్ బియ్యం వస్తాయా అండి మీకు? రేషన్ కార్డు ఉందా?
ఆ అమ్మ వాళ్ళకి వస్తయండి, అత్తమ్మ వాళ్ళకి రావు అత్తమ్మ వాళ్ళక్
మీకు లేదా అండి కార్డు? ఆహ మాకు కూడా లేదండి, చేయలేదు ఉమ్ మా స వారికి చెప్తూనే ఉన్నా మన కాడ కన్నా చేయించుకుందాము అంటే ఇక్కడ అప్పుడు పెట్టిర్రు కదాండి మొన్నటి దాంకా ఆ పెట్టారు గని కొంచెం పొలం ఎక్కువ ఉందని మీకు రాదు అని ఎందుకండి అట్ల ఏం ఉండదు పొలమెక్కున్న తక్ కున్న ప్రతి వాళ్ళకి రేషన్ కార్డు ఉంటుంది ఇప్పుడు అట్లా ఏం ఉండదండి
ఆ సో అని చెప్తే మళ్ళీ ట్రై చేద్దాం అనేసి అని అన్నారు మా సార్.
నిన్ననే జరిగింది ఈ డిస్కషన్ ఇంట్లో ఆ మాది గుడ పెట్టినమండి ఇంగా ఇట్లా మా మమ్మీ వాళ్ళ ద దగ్గరా ఉండే నాది అక్కడ కాన్ సలు చేయించుకుంటే ఇక్కడ వస్తదేమోనని ఇక్కడ కొత్తది మా అత్తయ్య వాళ్ళక్ ఉందనమాట వాళ్ళ దాంట్లో ఫస్టు మేము యాడ్ అవుదాం అనుకు కున్నాం కానీ మా సారు సపరేట్ ఉంటే బాగుంటది కదా, ఎందుకు ఏదన్నా ఫండ్స్ ఇస్తే వాళ్ళు వస్తయేమో అని అనుకున్నాం మేము, ఏ అట్లా ఫండ్స్ సేమ్ వేస్ట్ రావు, ఇంకా మా సార్ అట్ల వేడ్ చే సపరేట్ సపరేట్ ఉంటే బెస్ట్ కదా అన్నట్టు చేస్తే, ఇంతవరకు ప్రాసెస్ ఇట్లనే ఉందంట అది ఎం ఆర్ ఓ ఆఫీస్ లో ఆ అస్సలు రావట్లేదు ఇప్పుడు ఏదన్నా గవర్నమెంట్ జాబ్స్ రా పడ్డాయి, ఇంగా ఇట్లనే నేన అప్లై చేసుకుందామంటే అసలు రేషన్ కార్డు ఉంటేనే ఇన్కమ్ వస్తది కదండి.
ఆ అవును
కార్డు లేదు ఎట్లా ఏసుకోవాలి ఇన్కం లేదు ఉమ్మ్ ఇబ్బంది అవుతుంది జాబ్స్‌కి ఏదన్నా అప్లై చేద్దామంటే ఇన్కమ్ ఎట్లా కావాలి
ఉమ్మ్ అవును
ఇట్లా కొంచెం ఇబ్బంది అయితుంది అనమాట స్టడీస్‌కి ఇన్కమే రేషన్ కార్డు తోటే ముడిపడుతున్నాది దేనికైనా కంపల్సరిగా అవునండి మరి కొంతమందికేమో చా ఆ అవునండి
ఉమ్
చాలా వరకు అయితే రేషన్ కార్డు లేన్దే పని కాదు అసలు ఉమ్ దేని కైనా సరే అదే మెయిన్ మళ్ళీ ఇన్కమ్ ఇన్ కామ్ లేనిదే పని కాదు దేనికి చూడు కనీసం మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఇన్కమ్ కావాలం టే రేషన్ కార్డులు అప్పుడు మా మ్యారేజ్ అప్పుడు కూడా మా సార్ కి ఇన్కమ్ లేకపోతే టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఇచ్చి చేపిచుకున్నంట రేషన్ కార్డు లేక ఇన్కమ్ అంటే ఇట్లా చేసుకుంటారు కదా డబ్బులు ఇచ్చి ఇట్లా ఏదో ముద్రాని ముద్రా అని నోట్రీ ముద్రని ఎయించుకొని చేయించుకుంటారంట స్టిక్కర్ తీసుకెళ్ళి అ క్కడ ఎమ్మార్వో ఆఫీస్‌లో ఇచ్చి అట్లా వేరే వాళ్ళతోటి మాట్లాడి చే సారు అనమాట ఉమ్మ్ అదే మీ సైడ్ ఎన్నొసాయండి రేషన్ బియ్యం
నాకు ఐడియా లేదండి అమ్మ వాళ్ళకి సిక్స్ కేజీస్ ఏమో అనుకుంటా పర్
పర్ పర్సన్ ఒక వ్యక్తికి కదా ఆ ఒక్కరికి సిక్స్ ఇప్పుడు సెవెన్ అంటుర్రు కదండి ఆ అంటే ఇంతముందుకు మీ కు వన్ మంత్ ఇచ్చేది కదా మంత్ మంత్ ఇచ్చేది కదా ఇప్పుడు త్రీ మంత్స్‌కి ఒకసారి ఇస్తుర్రు కదా అండి ఆ లాస్ట్ మొన్న ఎప్పుడు ఏప్రిల్‌ లో త్రీ మంత్స్‌కు ఇచ్చారు, ఆ టూ టైమ్ అ ట్లనే ఇచ్చిర్రు కదా అండి టూ టైమ్స్ అట్లనే ఇచ్చిరు కదా త్రీ మంత్స్ అ ట్ల ఏప్రిల్లో ఇచ్చిరు అయితే ఆ నిన్న మేము బయటకి ఎళ్ళినాం అనమాట రేషన్ షాప్ దగ్గరకి ఎళ్తే నిన్న ఈవినింగ్ వస్తాయి రేపు వచ్చి తీసుకెళ్ళండి అని అన్నారు రేషన్ బియ్యం వచ్చినాయి, ఓకే ఈ సారి కూడా త్రీ మంత్స్‌కి ఇస్తునారా వన్ మంత్‌కా అండి తెలియదండి అక్కడికి ఎళ్తే తెలుస్తాద. మేము అడగలేదు జస్ట్ అంకుల్ బయట కలిస్తే అడిగేసినాం అనమా ట బియ్య ఆ రేషన్ బియ్యం ఇస్తుర్రా అంకుల్ అంటే ఈరోజు ఈవినింగ్ వరకు లోడ్ వచ్చేస్తది రేపు రండి ఇస్తా రేపు ఈవినింగ్ అని అన్నారు అవునా ఓకే ఓకే మరి ఎందుకో త్రీ మంత్స్ కి ఒకసారి అట్లా ఇస్తున్నాడు, అప్పుడంటే సంబర్ కదండి సమ్మర్‌కి నిలబడే ఇట్లా లైన్లు క్యూలా ఉండి అప్పుడు అందరూ ఏ పనికి ఎళ్ళారు కదాండి సంబరులా ఇగ ఇంట్లోనే ఉంటారు కదా ఇవి పొలాలు అని ఇవేం పనులు ఉండవు కదా ఆ అట్లా క్యూ లో ఉంది. ఇ వాళ కళ్ళు తిరిగి పడిపోతుారు అన్నట్టు ఎండకి ఇవన్న మోసు తను వెళ్తారు అన్నట్టు నా త్రీ మంత్స్ కీ ఇచ్చరు మరి ఇప్పుడు ఇప్పుడేమో తెరవదండి, ఆ ఇప్పుడు ఎట్లా ఇస్తారో తెలివదు అండ మరి
ఉం అదే
మనకి కానీ మళ్ళీ ఏమో ఫోన్ల సెవెన్ కేజెస్ అంటా అయో ఫర్మాన్ అదే పర్సన్ కి ఆ
ఆహా ఏమో నాకైతే ఇంతవరకు సిక్స్ కేజీస్ అని తెలుసు.
ఆ మరికే సేవన్ ని ఇస్తున్నారా లేదా అన్నది తెలియదు. శిచ్చోరు ఇంకా మాత్తయకి మాత్తయకి మా అత్తయా వాళ్ళ, కొడుకు ఇంకో గా ఆయన ఉన్నాడు కదండి మా సార్ వాళ్ళ బ్రదర్,
అగా
ఆయనకి మళ్ళీ వాళ్ళమ్ వాళ్ళ నానమ్మకి వీళ్ళ కొస్తాయన్నమాట
వాడతారా అండి మీరు ఆ బియ్యంని
ఆ మేము తింటామండి ఇది బాగున్నాయి. ఈ రైస్ మేము ఎప్పుడు తిినలే ఫస్ట్ టైం తింటున్నాం ఇవి ఓకే అదే నార్మల్ గా అయితే మేము దోశలకి ఇట్లా వాడతాము. వా అసలు వాడతాము
ఉ
ఇప్పుడు తింటున్నాం ఎందుకంటే బాగున్నాయి రైస్ మంచి ఇస్తారు క్వాలిటీ అంటే మంచిగా ఉన్నాయి రైస్ పాలిష్ కూడా మంచి పాలిష్ ఇస్తుండు. అదే ఇప్పుడు సన్న బియ్యమిస్ ా బాగున్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎంత బాగున్నాయి తెలుసా ఇప్పుడు మనం కొన్న కొన్న బియ్యంక అంటే ఇవే బాగున్నాయి అన్నమాట ఉం
అదే
ఉం అవునండి ఇంకా సరే అండి మరి మళ్ళీ కాల్ చేస్తానండి, సరేనండి బాయ్.
ఓకేనండి బాయ్